హలో హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాలు అన్ అవి
అండి అర్థం కాలే అండి
ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల మీద మీ అభిప్రాయం ఏంటి?
వామ్మో దాని గురించా అండి, దాని గురించి చెప్పాలం టె వామ్మో బయట ఇప్పుడు చూస్తున్నారు కదండి అమ్మాయిలు ఎట్లా తయారయ్యారో.
కొంచెం నిదానంగా స్పష్టంగా మాట్లాడండి.
అంటే ఇప్పుడు బై ఇప్పుడు ఓకేనా అండి?
ఆ
బయట అమ్మాయిలు అసలుకి ఎలా ఉన్నారో చూస్తున్నారు కదండి న్యూస్లల్లైనా, పేపర్లో నైనా ఎలాం అదే ఇప్పుడు ఒకా అంటే వాళ్ళ ప్రియున్ని గుడ చంపేస్తున్నారు అన్నమాట పెళ్ళైన సంవత్సరానికి, నెలకి ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక అక్రమ అది దాని పేరేమో అంటరు కదండి, ఎక్స్ టైపు దాని పేరు అక్రమ సంబంధం అని అంటరుగా ఆ అట్లా అయి పెట్టుకొని పెళ్ళి కాక ముందు నుంచే ముందు ఉండి దాని తర్వాత వేరే ఒక ఆయన్ని పెళ్లి చేసుకొని ఒక వన్ మంత్, టూ మంత్ కాగనే ఆయన్నీ చంపేయటం లేకపోతే ఆయన్ని తూ తోసేయటం అట్ల ఇలా చేస్తారండి
ప్రతి అమ్మాయిని అలానే కన్ఫర్మ్ గా అలానే చేస్తారు. ఆడ అభిప్రాయ పడుతున్నారా, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక వంద మంది అమ్మాయిలు తీసుకుంటే, ఒక ఇరవై ముప్పై మంది మాత్రమే ఇలాంటి చెడు అన్యాయాలు చేయడానికి పాలు పడతారు.
అట్లాం అవి ఆ అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్ల ఉండేది కానీ, ఇప్పుడు అట్ల కాదు, ఇప్పుడు ఒక వంద మంది తీసుకుంటే ఎనభై శా శాతం అంతే చేస్తారండి.
అంటే మీరు చెప్పడం ప్రకారం ప్రెసెంట్ ఇప్పుడున్న సొసైటీలో ఏ అమ్మాయిని నమ్మడానికి లేదంటారు.
అస్సలికే లేదండి, అమ్మాయిని నమ్మితే మాత్రం మనల్ని ఇగ, మనం బొందలో ఉన్నట్టే అండి
అంటే ఇప్పుడు అమ్మాయిలకున్నట్టు చట్టాలు అబ్బాయిలకు కూడా ఏమన్నా కొత్త చట్టాలు తీసుకురావాలని ఏవన్నా ఆలోచన ఉందా మీకు?
ఆ పక్కా అండి, ఇప్పుడు అం అమ్మాయిలందరూ ఇట్ల అబ్బాయిలని చంపేత్తే మరి ఎట్ల అండి? అబ్బాయిలకు ఒక జెస్టిస్ ఉండాలి కదండి వే ఎప్పటికైనా ఒక న్యాయమయినా ఏదో ఒకటి చిన్న ఇప్పుడు లేకుండా అదే అన్నీ గ లాస్ అన్నీ గర్ల్స్కే ఉన్నయి, ప్రతొ ఒకటి ఏదైనా చిన్న ప్రూఫ్ లేకపోయినా గర్ల్స్ కి ఎలా సపోర్ట్ చేస్తారండి అమ్మ అమ్మాయి అయితే చాలా, అదే ఒక అబ్బాయిని అసలుకు పట్టించుకుంటరా అండి?
అంటే ఇప్పుడు మా మా కనిపిడం మీరు అమ్మాయిల మీద చానా కోపంగా ఉన్నట్టున్నారు.
అట్లా అని అట్లానేం కాదు కని బయట అలా అలా అలా ఉంది అలా తయారైందండి
అంటే ఇప్పుడు అవును అది నిజమే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలు ఈ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో
ఆ
దాంతో పాటు సోషల్ మీడియా
ఆ
ఇంకా పూర్తిగా చెడిపోయారంటారు
అసలకి బాగా అంటే బాగా చెడిపోయారు మొన్న ఈ మధ్యన కూడా ఒక ఒక ఒక ఆవిడ వాళ్ళ ట్వల్వ్ ఇయర్స్ వాళ్ళది పెళ్ళి అయ్యి
ఆ
ఆ ఆయన్ని ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ నార్మల్గా ఫోన్ చెక్ చేసాడు ఆ అమ్మాయిది ఆమె ఏమనుకుందో ఏముందో తెలీదులే గాని ఆయన్ని ఎమ్మటె నైట్ నైట్ లోగా చంపేసి మి మిక్సీ బట్టేసిందండి అసల్కి మిక్సీ పట్టేసి మళ్ళీ ఎక్కడ దొరుకుతరొ అనే భయంతో దాన్ని పోయి మళ్ళీ వేరే స్టేట్ లో పెట్టింది మొత్తం కత కత రచ్చ రచ్చ చేసి
అంటే ఇప్పుడు నా దగ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది
ఆ చెప్పండి
అంటే ఒక ఇరవై సంవత్సరాల కింద ఉన్న అమ్మాయిలకి ప్రజెంట్ ఉన్న అమ్మాయిలకి ఏమేం తేడాలు మీరు గమనించిఉంటారు
ఏమేం తేడా అంటే వాళ్ళకున్న అంటే ఆ వాళ్ళకి ఎక్కువ ఎట్లా చెప్పాలని అంటే అప్పుడు ఉన్నయి ఇప్పుడు లేనివఅండి
ఆ అవును ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట ఆడవాళ్ళు
ఆ
ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళకి మధ్య తేడాలు అంటే వాళ్ళకు ఏంటి వీళ్ళేంటి వాళ్లు ఎలా వీళ్లు ఎలాఅని
అప్పుడంటే ఏముందండి అంటే కొంచెం సాంప్రదాయం అయ్యి మన పెద్దవాళ్ళు చెప్పుకుంటే మన తాతలు మన ముత్తాతలు మన నాన్న వాళ్ళు అవి చెప్పుకుంట పెరిగారు ఇప్పుడు అలా ఉ ఇప్పుడు అలా లేదు లేండి ఇప్పుడు మొత్తం మారి అమ్మాయి ఏది చెప్తే అదే అనుకో అదే చెయ్యాలి ఉండాలి లేకపోతే చంపేస్తారు
అంటే మీరు చెప్పడం పూర్వకాలంలో అణిగిమణిగి పెద్దలు చెప్పిన మాటలు వినుకొని అలా ఉండేవాళ్ళు
అవునండి ఒకప్పుడు అట్లా అయితే ఇప్పుడు ఒకప్పుడు రామాయణం ఉందండి దాంట్లో సీత గారు ఉంటదిగా ఉంటారుగ ఆ అంత ప పవిత్రంగా ఎంత నీట్గా అంటే అండి సినిమాలలో చూపిస్తారుగ అండి
అవును
ఎంత పద్ధతిగా ఉండి అట్లా ప్రతి అమ్మాయిలు ఉండకుండా వాళ్ళకి అదే అట్లా సీతా గారు ఆమెకి ఆపోజిట్‌గా తయారవుతారు
అంటే ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో
ఆ అప్పటినుంచే సగం మొత్తం రాబ్ అయితేనే స్టార్టింగ్ చిన్న చిన్న చిన్న చిన్నగా అట్లా ఇగ ఇప్పుడు రోజుకొక ఒక్కొక్క కేసు అయితే ఇప్పుడు రోజుకి ఒక వంద కేసులు దాకా అట్లా రిజిస్టర్ అయితా ఉంటాయండి
అవును అదే పూర్వకాలంలో చూసు కుంటే ఎవరి దగ్గర ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు ఇంతా టెక్నాలజీ లేదు అందుకోసం అప్పుడు అమ్మాయిలు అనే వాళ్ళు జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళు భయపడే వాళ్ళు కొంచెం
కొంచెం భయపెట్టే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కొంచెం అంటే కొంచెం ప్రేమగా సున్నిధిగా ఇప్పుడు కూడా ఇంత ఆ ప్రేమే వీళ్ళకి ఇంకా అంటే ఇప్పుడు అప్పుడు కొంచెం ప్రేమ ఉండేది అన్ని ఇట్ట అన్నికి అనుకూలంగా అంటే అప్పుడు కొంచెం ఒక అమ్మాయి ఆ అర్థం చేసుకునేది కానీ ఇప్పుడు అమ్మాయి అర్థం చేసుకునే మైండ్ లేదు
ఇప్పుడు నువ్వు అమ్మాయి కి చెప్పిన అమ్మాయికి ని తప్పు అనిపిస్తే ఇంక అబ్బాయికి ఇంకా నరకమే
అస్సలుకు అంతే అండి
ఆ అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏమన్నారంటే ఇప్పుడు ఒకలాకి నువ్వు పోయి ఎందుకు ఇలా చేస్తున్నావు
ఓ అయినా కానీ చంపేస్తారండి వామ్మోడు అస్సలుకి అడ్నే చంపేస్తారండి ఆ క్వశ్చన్ అడిగిండంటే కథం
ఆ
ఇగ అది ఎంతకైనా దారి తీస్తది వాళ్ళు ఎంతకైనా తెగిత్తారండి సినిమాలలో చూసా గాని బయ ట మాత్రం ఇలాంటియి అసలుకి ఫస్ట్ టైం చూస్తానండి అసలు మరి ఇంత దారుణం పచ్చడితో చంపే ఈ మిక్సీ బ ట్టి చంపేసుడు ఇంకా డ్రమ్‌లో ఎసుడు కుక్కర్లో ఉడకబెట్టి కూడా మరి చంపారండి అసలుకు అదేమన్నా
ఇయన్ని చివరి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదంతా మొదలైంది కదా
అవునండి అసలుకి ఈ టూ ఇయర్స్ నుంచి అది బాగా అయి ఇప్పుడు అళ్లకి ఒక్కొక్కళ్ళకి ముదిరిపోయినట్లయ్యిందండి అసలు అన్ని
అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో అబ్బయిలు పెళ్లి చేసుకోవాలను కున్న భయపడుతున్నారు
అస్సలుకి భయమైందండి పెళ్లి పీటల మీనుంచి కూడా చాలా మంది పారిపోవటం నేను చూసా
అంటే ఇప్పుడు మనం అనుకోవడం ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదంటా లేకపోతే పెద్దలు నిర్ణయించిన పెళ్ళి మంచిదంటారా
వామ్మో ప్రేమించంటే కొంచొ కొంచొ గొప్పో కొంచమైనా బతికే ఛాన్స్ ఉంది గాని ఇక పెద్దవాళ్ళు చూసుకున్నదంటే కొంచెం హోప్ ప్లెసే అండి
అంటే కాదండి ఇప్పుడు మనకి ఇంటి దగ్గర కొంతమంది తెలిసిన వాళ్ళు
ఉమ్మ్
వాళ్ళు వీళ్ళుంటారు కదా
ఆ
అట్లాంటి అమ్మాయిల్ని చేసుకోవడం వల్ల, ఏమన్నా అప్పుడు కూడా ఏమన్నా మనకి నష్టం ఉం
ఆ పక్కా ఉంటదండి వామ్మో నక్కంలే అమ్మాయి అంటేనేే నష్టం అండి, ఇంత ముందు అమ్మాయి అంటే ఒక లక్ష్మీదేవి లాగా పు ఇంటి ఇంటి కొంచం ఇంత ఒక దేవత లాగా అట్ల పోల్చేటోళ్ళు గని, ఇప్పుడు అమ్మాయి వస్తాది అంటెనే ఎవరు వద్దంటారు చూసుకోండి అట్లా ఎట్లా చేస్తున్నారో బయట గర్ల్స్
అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిలు గుడ నాకు తెలిసినంత వరకు రెండు రెండు విధాలుగా నటిస్తున్నారు.
అంతేగాండి ఇప్పుడు మన ముందు ఒ ఒక లెక్క చూపిస్తరు. ఇంగ దాని తర్వాత ఆ టైం వచ్చినప్పుడు ఇగ అసలికి స్వీట్స్ అన్ని బలేగా బయట పడతాయండి
అంతే ఇప్పుడు ఏ అం లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నరో
ఆ ఉన్నరు
అన్యాయం అబ్బాయికి జరిగినా అబ్బాయిదే తప్పు.
అని అంటరండి ఇప్పుడు అదే అంటరండి బయట మాత్రం.
ఒకాళ అమ్మాయికి అన్యాయం జరిగిన అబ్బాయిదే తప్పు.
అబ్బాయి ఎటు పోయినా ఈ అబ్బాయికి మాత్రం దెబ్బులు మాత్రం తప్పట్లేదండి.
నువ్ ఎట్టు పో ఏం జస్కో ఏది అది జేయ్ ఎటు పోయినా అబ్బాయి లాస్ట్ కి ఎదవ అయితున్నాడు.
కం బలే బలే బలి మాత్రం అబ్బాయిదే అండి.
అంటే దీన్ని ఎన్నీ కాకుండా ఏమన్నా చట్టాలు తీసుకొస్తే ఏమన్నా ఇట్లాంటి ఏమన్నా కేసులు తగ్గుతాయనుకుంటున్నారా?
చెట్టాలు వస్తే అయినా గనీ తగ్గవండి, నాయని అనుకుంటా నంటిగా అమ్మాయిలిగా అయిపోయిందండి వాళ్ళకి చెప్పే స్టేజు చెప్పే స్టేజ్ అయిపోయింది, చూసే స్టేజ్ అయిపోయి అన్ని అయిపోయినయ్.
అంటే కాదు ఇప్పుడు గట్టిగా అన్ని స్టేట్స్ నుంచి అం అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళందర తెలుసుకుంటే ఏమన్నా గవర్నమెంట్ కి ఆర్డర్ పాస్ చేయడానికి ఉండుద్ది కదా.
మహా ఇవి అప్పుడే అప్పుడే చావులు మాత్రం తగ్గవండి. చావులయితే అస్సలకి తగ్గవు, నేను చెప్తాన్నాగా, అది ఇగ అమ్మాయిల మైండ్లల్లా ఇగ అట్లా ఫిక్స్ అయిపోయింది, నన్ను ఏవైనా అంటే, నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా చంపేయడం అది ఇప్పుడు ఒకళ్ల ఒకొళ్లు నేర్చుకొని నేర్చుకొని ఇప్పుడు చూస్తున్నారుగా ఉమ్ న్యూస్ లల్లా వందల కేసులు రిజిస్టర్ అయ్యి
మేము మొన్ ఆ మొన్న టీపిలో ఒకటి చూసాం.
ఆ చెప్
మెట్రో స్టే మెట్రో ట్రైన్ లో అబ్బాయిని చంపడం ఎలా?
ఆ అవునండి, నీను గుడ చూసానండి ఇది
ని చంపడం ఎలా అని ఒక బుక్కు చదువుతున్నది ఒక అమ్మాయి.
అవునండి, వామ్మో ఆమెకి ఎంత ధైర్యం ఉన్నదండి పాపం. అహు పక్కన ఎవరైనా నిల్చోవాలన్నా అసలు కి అసలుకి భయపడతారు అనుకుంటా మగవాళ్ళు అంటే మనం
ఆ ఆ అవును అంటయి ఇప్పుడు ఇంక దీన్ని బట్టి అబ్బాయిలకి ఇంకా సేఫ్టీ లేదు
అస్సలు కెల్ లేదండి
కా బుక్కులు కూడా వచ్చేసాయి తే ఇంగ సినిమాలు కూడా తీస్తారు ఇంకా ఇంకా ఒకలా సినిమాలు గానీ తీస్తే ఆ చెప్పు
ఆ చెప్పండి చెప్పండి
క ఒకలా సినిమాలు గనీ తీస్తే సినిమా అంటేనే కొంచెం యాక్టింగ్ వేరే వేరే కలిపి కలిపి చెప్తాడు
అవునండి
అప్పుడు ఇలాగ తెలియని సీక్రెట్లు కూడా సినిమాలో ఉంటాయి ఇంకా
ఔ అండి
దాన్ని బట్టి కూడా చంపుతారు ఇంకా మనల్ని
ఓహో ఎంత ఇప్పుడు మిక్స్ చెయ్యబట్టారు అసలుకి మీరు ఎక్కడన్నా ఫైటింగ్ సీన్స్ లల్లో ఐనా ఎక్కడైనా మిస్టరీస్ లో నైనా మిక్సీ లో పట్టం ఎక్కడన్ చూ చూసారండి
అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపి మనిషిని మొక్కలుగా కొట్టి ము క్కలు కొట్టిందని మిక్సీ చేసి పేస్ట్ పట్టింది
అవును ఇట్లాంటి దారుణం యాడనన్నా చూసారా అండి
ఇంకా ఎట్నో డబ్బాలో పెట్టి అమ్మేయలేదు పచ్చడి అని
ఓ అండి ఒక నిమిషం ఇంగే దీనికంటే ఒక